హలో హలో ఆ చెప్పు
వినపడతాందా వంట చేస్తున్నా ఎగ్ ఫ్రై
ఎగ్ ఫ్రై అబ్బో గదేంతో పెద్ద విశేషమ అయితే
ఉమ్
ఆ ఎందుకలాగా ఎగ్ ఫ్రై తినపిచ్చాసింది నీకు ఉమ్ మీ బాబు క్యా ఇష్టమా బాగ
ఆ తింటడు
కొంతమంది సోమవారం తినరు కదా సోమవారం కొంతమంది తిన్రు కదా ఆరు తిం తింటాడ్లె మీరు తింటార
నేన్ తింటా
ఆహ మీరు అవన్నీ చేస్తున్నారా
అమ్మ వాళ్ల దాంట్ల శుక్రవారం, సోమవారం, శనివారం మూడు రోజలు తింటం నేను సోమవారం అమ్మ వాళ్ళు తినరు
నువ్వు
నేను శనివారం
అంటే శుక్రవారం, శనివారం ఆహా శుక్రవారం, శనివారం, సోమవారం మీ అమ్మోలు తినరు.
ఆ
నువ్ ఓన్లీ శనివారం తినవు
తిన పెళ్ళి కాక ముందు నేను తింటూనే ఉన్నా, పెళ్లి ఐన తర్వాత తిన ఉమ్
నేను త్రీ సిక్స్టీ ఫై డేస్ తింటా. ఉమ్ ఇ ఇయన్నీ వ్రత్తాలు గితాలు మేమేం చెయం, ఒక గుడి గుడి పోయిన రోజు అయితే తిన్నం, అది కూడా పోయేంతగ తిన్నం పోయ వచ్చిన తింటా మళ్ళీ
అంతే లే పోయిచ్చిన
టెంపుల్ కి వాళ్ళు పోయేసి వచ్చిన అనుకో, ఇంగ పోయి వచ్చేటట్టు ఏం ఉండదు పోయినంత వరకు ఉపాసం ఉంటా టెంపుల్ పోయేటప్పుడు టెంపుల్ పోయచ్చేసినా అనుకో, ఇంగ మన ఇష్టం మళ్ళీ ఇంకా
నంటే
గది ఇంకా మన ఇష్టం ఇంకంత ఏమన్నా చేసుకోవచ్చు అన్నమాట, ఉమ్
ఇప్పుడేం చేస్తున్నార్
ఏముంది ఖాళీనే చేసేదేముంది.
ఆ
చేసిది ఏం లే ఇంకలా ఎళ్ళాలి ఇంక బయటికి, వంటనా? ఇవాళ్ళంతా బయట నా తెలిసి, గ్యాస్ అయిపోయింది గ రూమ్ లో
అవును
నువ్ వండుకొనిది ఏవన్నా వండుకునేది ఏం లేదు బ్రో ఇంగ బయటి ఫుడ్డే, ఇగ వంట రేపు చూస్కో టైముకి మళ్ళీ గ్యాస్ తెచ్చాలి తీసుకురావాలి గని వాళ్ళు అదిగో ఇదుగో అంటరు, రూమ్ లో అందరు ఖాళీ చేసారు రీసెంట్ గ ముగ్గురు.
ఊడి అగు
ఉమ్
అక్క రావడం లేదా?
అది ఊరు అది, ఇది ఊరు గాదు. ఇక్కడ బ్లాక్ లో కొనుక్కోవాలి, ఆ అక్కడేమో మీ భూ బు బుక్ చేసుకోవాలి, బుక్ చేసిన తర్వాత టూ డేస్ కి అట్లా, ఆ త్రీ డేస్ కి ఒకసారి వన్ వీ పట్టుద్ది ఆ అయన్నివుంటయన్నమాట ఊరూళ్ళో. బయట అట్లుండవు మనం డైరెక్ట్ ఎళ్లేసి గ్యాస్ బండ పట్ వెళ్ళిపోయి వాడి దగ్గరికి వెళ్ళి పట్టించుకోచ్చు మెం పెద్ద బండుగని పెద్ద బండ చిన్న బండ కావాలంటే చిన్న బండ చిన్న బండ అంటే ఎట్లుంటందింటే దాని మీద పోయి ఉంటది చిన్న బండకి దా ఒకే ఇంక దానికె వెలిగించుకొని దాంట్లో వాడు ఐదు కేజీలన్నా పడుద్ది గానీ దాంట్లో
ఆరు కేజీలు
పెద్ద బండ అంటే పద్నాలుగు ఐదు కేజీలు అనుకుంట ఎక్కువ బట్టదు పెద్ద బండ అయితే అంటే ఓ రెండు రకా ము రెండు రకాలుంటాయ్ చిన్న బండు ఒకటి దానికన్నా ఇంకా చిన్నది ఒకటి ఉంటది పెద్దదొకటి ఉంటుంది పెద్దగున్న దానికన్నా ఇంకా పెద్దవి చాలా రకాలు ఉన్నాయి బండ్లు కూడ గ్యాస్ బండ్లు నా అరుండ్లో లేవు అట్ల
మ్ము అలా ఇంక మనం చేసుకున్నదాన్ని బట్టి ఉంటది పట్టిచ్చుకోవడం చేసుకోవడం తిన్నం కర్రీ చేయాలంటే ఇంగ గ్యాస్ కవాలి మా బాధ అంటే బాధ కాదు కేటిల్ తెలుసా నీకు కేటిల్ తెలుసా నీకు కెటిల్ అంటే కెటిల్ కేటిలు అంటే మాముూలుగా ఎగ్స్ ఉడకబెట్టుకుంటం ఇట్ల మాములుగా చిన్నా ఏయిన పండ్లు అవి ఉంటాయి కదా చిలకడ దుంపలు అవి ఉడకబెట్టుకునేవి
ఆ
ఆ ఆ ఆ కెట్లు లో రాత్రి ఆయిల్ బోసి అన్నం తాలీంపు చేశా అన్నమాట ఎట్లా అంటే ఆ కెట్లో పెట్టేసి దాంట్లో ఆయలు పోసేసి దాంట్లో తాలింపు సామాన్లు అన్నీ వేసేసి ఆ బిర్యాని సామాన్లు కొన్నీ బడేది దాట్లోనే ఆ అన్నీ ఇంక మసాలా కారం అయాన్నీ ఎసేసి మంచిగ ఆ మంచిగా చేస అనమాట అట్లా చేస్తే ఆ సగం కాస్చెకి హీట్ ఆగిపోయింది
ఉమ్
హిట్ ఆగిపోయింది అణిచి ఏం చేయాలో అర్థం గాట్లేదు ఇంకా ఇంక చూడు అసలకి ఇంగా ఆగిపోయిన సరికి ఎంజేద్ధం తెలిక ఇంగ దాట్లోనే అన్నం వేసేసి కలిపేసి
హు
ఇంక అట్ట తినేస అన్నమాట చాక్ ఒడి అది సగం తాలింపై సగం ఆ
ఒక రోజుడికి ఏదో ఒకటిలే అంటున్న
సగం తాలింపైంది అయింది సగం అవ్వలేదన్నమాట అది
ఉ
అట్ల చేసార మీరేప్పుడైనా రైసూ
ఆ ఎట్లంటే నేను చెప్తాను ఎల్లక్కడ ట్రై చేయి రైసు ఆ నేను చెప్పినట్టు ట్రై చైయ్యి నేను చె ట్రై చెయ్ ఒక సారి రైస్ బాగుందొ లేదు టేస్ట్ చేసి చెప్పు నాకు ఒకసారి ఓకేనా కచ్చితంగా చెయ్యి ఆ రైస్ నీ ఫస్టు ఏం చేయ్యలంటే ఆయిల్ పోస్కో ఆయిల్ పోస్ కొని దాంట్లో లైట్ గా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఆ అవన్నీ వేసి మంచిగా ఒక పచ్చిమిరపకాయలు ఇవి వేసి వేపు లైట్ గా ఏగిన్ తర్వాత దాన్నేం చేస్తావంటే ఇవంటే చేసిన ఉప్పు, కారం ఇ ఆ పసుపు లైట్ గా
ఉమ్
కొంచెం అల్లం పేస్ట్టు
ఆ
ఆ కొన్ని బిర్యానీ సామాన్లు ఉంటాయ్ చూస్నా ఆకులు గీకులు అవి ఉండి ఆక్ ఎక్స్ట్రాల్ వేస్కోవచ్చు వేసుకోపోవచ్చు అది నీ ఇష్టం వేస్ కుంటే బాగుంటది అవన్నీ వేసి కొంచెం వేగిన్ తర్వాత్ దా దాని దించేసి కిందకి దాంట్లో రైస్ ఏస్కొని కలిపేసే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దాంట్లోనే లాస్ట్లో కరివవేపు కొత్తిమీ కొత్తిమేర ఈ రెండు వేస్కొని దాంట్లో అన్నం వేసుకొని కలుకొని తిన్నావ్ అనుకో భలే టేస్ట్ వస్తది రైసోల్లకు అది అట్లా ట్రై చెయ్ మిన్ ఆ బాగుంటది మిన్ మేక ప్రైస్ కూడా చేస్కోవచ్చు అదే మోడల్లో మిన్ మేకర్ కూడా అంతే ముందు వేడి నీళ్లు ఒ ఉడ కాగా పెట్కుని దాని వేడి నీళ్లు వేసి ఒక పది నిమిషాలు అట్ల ఉంచి అది మెత్ మెత్తగా అయిపోద్ది ఆ పక్కన పెట్టేసుకుంటా పిండి వేస్కొని మళ్ళీ అప్పుడేం దాంట్లో కి ఉల్లిపాయలు, టమోటాలు రెండు కట్ చేసుకొని మీ ఉల్లిపాయ ఒకటి టమాటోలు ఒక రెండు ఎక్కువ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ అన్నీ దాంట్లో చేస్ తాలిప్ అట్లనే తాలింప్ పేసేసి కొంచెం అల్లం పేస్ట్ ఏస్కొని లైట్ గా ఆవాలు, ఆవాలు జీలకర్ర వేసేసి వెల్లుల్లిపాయల్లు వేసి దాంట్లోనే కొంచెం కరవేపాక వేసేసి పచ్చిమిరకాయలు వేసినాడు కొంచెం మంచిగా అవుద్ది కదా ఐన్ తర్వాత దాంట్లో ఏం చేయ్యాలంటే మిని మేకర్లు వేసేసి మంచిగా ఏ అది టమోటాలు వేయాలి ఫస్ట్
ఉ
మొత్తం గ్రేవీలెక్కన అవుతది గ్రేవీ దాని మినిమేకర్ ఏసి కాలిసేపు ఉంచేసి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పోసుకోవాలి ఉప్పు, కారం అవన్నీ వేసేస్కున్నాక దాంట్లో రైసె ఏస్ కల పెట్టేసిండు అనుకో సూపర్ టేస్ట్ వస్తది అది కూడా ఇవి సింపుల్ రైస్లు ఇవి ఇవి బ్యాచిలర్ వంట లివి బలే ఉంటాయి ఇవి సింపుల్ గా అయిపోద్ది ఎంత ఐదు నిమిషాలు వంటది ఎక్కువ టైమ్ కూడా పట్టదు మళ్ళీ ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతన్నమాట ఇట్లాంటి వంట్లు ఆ లేకపోతే ఇప్పుడు నేను చెప్పా కదా ఇందాక ఫస్ట్ తాలింపు ఒకటి ఏస్ చెప్పిన చూస్నావా ప్చ్ అదే బిర్యానీ సామాన్లు అవి ఇవి అన్నీ వేసి తాలింప్ దాంట్లో కూడా పెరుగు ఏసినావ్ అనుకో అదంతా చేసి పెరుగేసి అది తీసిసినావ్ అనుకో పెరిగ దాంట్లో వేస్కొన్ కలుపుకెని తింటే మ్మా టెస్ట్ ఉంటది ఇంకా అసలకి
ఫెసిలిటీ
పెరుగు లో కొంచ వాటర్ పోసుకో కొంచెం పల్ అబ్బా చాలా రకాలు వచ్చు నాకు వంటలో నేనన్ని కొత్త కొత్త ట్రై చేస్తా అన్ని అసలుకి ఆ ఆడ అందరు చేసినడు నేను చేయను అసలుకి నాకు ఎట్ల అనేపిస్తే చే ఏం దొరికిందనుకో వంట గదిలో అన్నీ యేసెస్త ఆ చుట్టూ తిరుగుతా ఒకసారి వాటు చరు చుట్టూ ఆ సూపర్ టేస్ట్ ఉంటది
నేర్చుకోవాలి చానా సమయతే
నేను చెప్పి ట్రై చేసి చూడు ఒక్కసారి నీకు బాగా లేకపోతే వాడుకున్నావు వాదులకి
ఉ
నువే వదిలి పెట్టావ్ తినేస్తవ్ బాగా ఎవరేనాంతే ఎవరేనా తినల్సింది అట్లుంటే టేస్ట్ ఓ బిర్యానీ సామాన్ల ప్యాకెట్ తేచ్చుకో పది బిర్యానీ సామాలు బ్యాటర్ ఒకై ఐదు రూపాయలు వస్తుంది ఆ పక్కన పెట్టుకో ఆ తర్వాత నేను చెప్పినట్ చేయి అంతే ఏం లేదు ఆయిల్ పోసుకు పల్లి అది టమో టమోటా అవసరం లేదు ఓన్లీ ఆ కారం రైస్ కాది టమోటాలు కూడా అవసర లేదు ఉలిపాయలు కూడా అవసం లేదు జస్ట్ ఒక బిర్యానీ సామళ్లు ప్యాకెట్ పటి ద్ద ఆవాలు జీలకర్ర కరవేపాకు వెల్లుల్లిపాయలు ఎండు మిరూపాకాయలు పచ్చిమిరూపాకాయలు ఉప్పు కారం పసుపు కొంచం అల్లం పేస్ట్ బీమ్ ద చేజ్ చ్చు మంచిగా రైస్ ఒకటి ఒక రోజు ఫస్ట్ అది చేయి నెక్స్ట్ ఇంకో రైస్ చెప్తా నెక్స్ట్ ఇంకోటి చెప్తా చేసుకో తిను మా వంటలుంటంటే నువ్వు చెప్పు
సరే
ఒక రోజు ఒక్కోటి రేపు ఒకటి ట్రై చెయి నేను చెప్పినట్టు
కాల్ చేస్తాండు ఉంట ఇప్పుడు తిన్న వనుకో ఆ రోజు గు తుండదనుకో
ఏం కాదు నేను అప్పుడేన్నో చెప్తా ఇబ్బంది ఏం లేదు నువ్వు నాకు చెప్పు నువ్వు చేసేప్పుడు ఏంలే అన్ని తెచ్చు ఫస్ట్ నేను చెప్పినన్ని పక్కన పెట్టుకో
ఆ
నేను చెప్పినప్పుడు ఏందాంటే అన్ని పక్కన పెట్టుకో నేను చెప్తా ఉంటే అది చేస్తా ఉండు నేను నేను ప్రాసెస్ చెప్తాను ఇటు ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏం చేయాలి ఏమేమియాలి అన్నది సేమ్ అది ఎగ్జాక్ట్గా అయి మాడిపోకుండా ఏది కూడా
ఆ
బాగుద్ది కారం ఇది అనేది లాస్ట్ లో వేసుకో దింపేసే ముందు కారం ఇది మస్ మసాలాలు ఈ యాన్నీ లాస్ట్ ఇయన్ని తాలీంపూలన్నీ అయినర్వాత అన్ని ఏగిం తర్వాత లాస్ట్ లో కారం ఆదేసి గ్యాస్ ఆపేసిన తర్వాత అవి కూడా గ్యాస్ ఉండేయకూడదు మాడి పోద్ది కెట్గా మల్లి
అందు ఆ రోజు చేస్త ఫోన్ చేస్తా చెప్పు అన్ని
ఆ అన్నీ వేసుకొని తినేసి తినేసిన తర్వాత నాకు చెప్పదు బాగుంద లేదు అప్పటి చెప్పు బాగుండప్పు పడుకున్నాను అట్లా తర్వాత ఒక రోజు మిలీమేకర్ చేప్త అది కూడా చేస్కో టమాటో రైస్ వచ్చా నీకు చేసుడు
టమాటా రేస్ అంటే వస్తది అటట్టు
నేను చెప్తాలే అది కూడా మంచి నేను చెప్పలాడుతే నాకు అన్నీ వచ్చు వంటలు ఇది అదని ఏం లేదు
ఆ అ
నాకు అన్ని వంటలు వచ్చు
ఆ టమోటో రైస ఎలు వస్తావు
టమాోటో రైస్ కూడా ఏమి ఉండదు ఇట్లనే ఇప్పుడు బిర్యానీ సామాన్లునే
అవి కూడా వేస్తారా ఊటిల్లో
అది కూడా దాంట్లో ఏముండదు దాంట్లో ఏంచేస్తారు అంటే మనం ఆయిల్ పోసేసి దాంట్లో బియానీ సమాలు వేసుకుంటాం కిరణ్ సమాలయ కొంచెం లైట్ గా వేగిన తర్వా బియాన్ల్ ప్యాట్ కూడా తీసుకొచ్చ దాలేేసేస్తా ఉన్నయి మొత్తం అయితే కొంచెం లైట్గా వేగిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వేసేసి కొంచెం వేగిన తర్వాత దానిలో ఇవి ఉంటే చూసినవా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమోట లు ఈ మంచిగా వేసి ఏప్పుకోవాలి బాగా బాగా ఎగిన తరుత ఏం చేయాలంటే దాంలో కొంచెం కారం వేయ్యాలి
ఆ
కారం వేసిన తర్వాత అది కొంచెం మంచి మగ్గుది కదా దాంట్లో మసాలా ఇ గరం మసాలా చికెన్ మసాలా దానియల పొడి ఈ మూడు వేయాలి దాన్ని కొంచెం మంచిగా లైట్ స్లిమ్ లో పెట్టేసి మంటని కాసేప్ ఉడికిచ్చిన తర్వాత దాంట్లో ఏం చెయాలంటే వాటర్ పోయాలి కొలత నువ్వ ఎంత తీసినవో అంత కిలత పోసేసి దాంట్లో ఏం చేయాలంటే నువ్వు సాల్ట్ వేసుకునేసి పక్కన పెట్టేయాలి కాసేపు అట్లానే మరుగుద్దు కదా ఎసురు వచ్చిన తర్వాత దాంట్లో నువ్వు కొలత పెట్న బియ్యం దాంట్లో పోసేసి ఆ పొంగ వచ్చేదాక ఉంచెయ్యాలి ఫస్ట్ పొంగ వచ్చిన తర్వాత తర్వాత స్లిమ్ లో పేట్